హలో
ఏం చేస్తున్నారండి
ఏం లేదు మీరేం చేస్తురు
నేనా
హ పడుకున్నావా ఇప్పుడే వచ్చినా ఇంటికి వచ్చినా ఇప్పుడే అన్నం తిన్న
హుమ్
ఇప్పుడే అన్నం దిని డాబా పైకెక్కిన
అవునా
హుమ్ మీరు తిన్నారా
లేదండి మార్నింగ్ నుంచి ఏం తినలేదు ఈరోజు
ఎందుకు ఉపవాసమ ఏంది
లేదండి మనసేం బాలేదు కొంచెం
ఎందుకు ఏమైంది అంటే గుడికి గుడికి ఎల్లిరన్నారు ఎల్లిర్రా
ఆ ఆడికి ఎళ్ళేసి వచ్చినాము
హుమ్
ఏదో కొంచెం మూడ్ ఆఫ్గా ఉంది మనసేం బాలేదు
హుమ్ హు అయితే మార్నింగ్ నుంచి ఏమి తినలేదా
తిన్లేదు ఆకలేయలేద్
చెప్ పిల్లలు తిన్నారా బాబు
హుమ్ ఇంతకు ముందే వచ్చినారు ట్యూషన్ నుంచి
హుమ్
నేనేం తిన్ల
తిన్నార మరి పాప తిన్నార పాప బాబు
ఇంకా లేదు వాళు కూడా తిన్ల తినాలి ఇంకా తింటారు పెట్టాలి
వచ్చిండ సార్ మీ సార్
హుమ్ లేదు లేదు ఈవనింగే వెళ్ళారు కదా
ఈవనింగ్ ఎల్లిండ
హుమ్
అంటే మల్ ఎన్ని గంటలకు వస్తాడు
ఇగ రేపోస్తరు
అయ్యో అంటే ఇగ దూరం లాంగ్ వెల్తట్టు ఉంది
మ్ లంగెళ్తే అలా
తినేసి ఇ అక్కనేనా వాళ్ళు అక్కనేదిగా
మ్ అక్కడే
మ్ అట్లానఏం కూర చేసినావు మరి ఏం తిన్నారు పాప గిన
ఈ రోజా పప్పు చేసా
మ్
ఇలా టిఫిన్ పోసే వాళ్ళకి కారం దోశ ఏం తినలేదు నేను
తినాలి తినపోతే అన్నం తినపోతే నీరు తినపోతే నీరసం వస్తది ఓపిక ఉండదు మళ్ళీ మార్నింగ్ స్కూల్ కి పిల్లల్ని పంపియాలి మీరు మీరు మంచ్ ఉంటేనే పొద్దుగాళ మళ్ళీ పిల్లలకి పంపిస్తారు కదా మళ్ళీ మీరు ఫీవర్ వచ్చిందనుకో వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్ ట్టడం గాని బాగుండదు కద
ఎంతయ్ మనకి బాగలేకపోయినా బాగున్నా చెయాలి కదా తప్పదు కదా
మ్ పప్పు చేసిర్ర అయితే ఈ రోజు
మ్
మేమి ఇవాల్దంక వచ్చినం ఇగ మా మా ఒడు గినా ట్యూషన్ నుంచి వచ్చిండు
మ్
ట్యూషన్ నుంచి వచ్చి ఇగ నేను వచ్చినాక ఇగ ఆడుకో తినకుండా ఉన్నాడు ఇప్పుడే నాతో పాటు తినేసి ఇగ డాబ పైకేక్కినం
మ్
ఇగ ఆడుకుంటూ ఉంటడు ఇగ ఆయన ఇప్పుడు పడుకోడు ఇగ కొసేపు స ఇంకా ఈ డాబ పైనే తిరుగుతా ఉండు ఆడికీడికి వాకింగ్ లేక్కనే వాక్ ఆమిదనే ఆమిద్ద అ సధి ఇగ ఆటు ఇటు తిరుగుతుండు తినేసిండు మొన్న గుడిక్ కెళ్ళినుంటిమీ ధరేష్ పురం
మ్
అక్కడ మన మా సైడు ఆ మేము ఉన్న సైడు జాతర సాగుతది ధరేష్ పురం అని అక్కడ ఉంటది ఇక్కడ టెంపులు
ఆహా
అక్కడ మంచిగా పెద్ద ఎళ్లమ్మ ది ఎళ్లమ్మ ది జాతర సాగింది త్రీ డేస్ సాగుతది మింగినా ఎల్లి నుంటిమి
విరుకుడా ఎల్లారా
ఆ మేం గిన ఫ్యామిలి తొని ఎల్లినం మంచిగా ఉంటది అక్కడ దేవతమ్మ మనం మొక్కుకున్నది నెరవేరుస్తది ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ అంటరు కదా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి
ఆహా
ఆమె మొక్కుకుంటే మంచిగా కోరికోరు ఆ జాతర్ని బాగ్ ఎమ్మదు పెద్ద మంత్రులు అందరూ వచ్చిర్రు అందరు వస్తరు.
ఆహా అంటే ఫేమస్
ఆ ఫేమస్ ఇగ నల్గొండ జిల్లా. అంటే ఇగ అక్కడ సాగుతది అన్నట్టు అటు సైడు
ఉహు కరీంనగర ఆ సైడే కదండి వచ్చేది
ఆ ఇటే ఉంటది నల్గొండ సూర్యాపేట కరీంనగర్ ఇక్కన్నే ఉంటది నల్గొండక్ హైదరాబాదు నల్గొండకి ఇక్కడ ఉంటాయి. నల్గొండ నుంచి లోపడుకుంటది ఇటు సైడ్. టెంపులు, చెరువుగట్టు విని ఉంటరా మీరు? చెరువుగట్టు జడ చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి. శివయ్య
ఆ
చెరువుగట్ట అని ఉంటది.
ఆహ
అక్కడ ఫేమస్ అన్నట్టు.
మ్
బాగుంటది అక్కడ మంచెదా మంచిగ ఉంటది
ఉ హు
అయితే అక్కన్నుంచి ఇక్కడ దరేషపురం ఉంటది. జాతర త్రీ డేస్ సాగుతది. మనం అనుకున్న కోరిక మంచి నెరవేరుతది. తల్లి మంచిగ ఉంటరు అన్నట్టు అమ్మ అక్కడ.
అంటే ఏదనుకున్నా జరుగుతుంది.
ఖచ్చితంగా వన్ ఇయర్ లో అయితది.
వన్ ఇయర్ లో అయిపోతాయి.
ఆ అంటే వన్ ఇయర్ అంటే కొంతమందికి తొందర గావచ్చు, కొంతమందికి లేట్ గ్ గావచ్చు మళ్ళీ మనం మనం బోయిన మనం బోయిన టైయానికి మళ్ళీ ఈ ఇయరు మళ్ళి మనం ఇప్పుడు ఈ ఈ నెలలో ఎల్లాం అనుకో మళ్ళీ ఇయర్ వరకు గి నెరవేరాలి తల్లి అని మొక్కుకుంటే అట్లా
అవున్లే
మ్
ఓహొ అలాగ
మ్
అంటే ఒక్కొక్క ఊరుకు ఒక్కొక్క దేవుడు.
అందరు అవును ఒక్కొక్కరు ఒగొగ అక్కడ ఈ నేనా
చెప్పండి
మ్ మంచినే ఉంటది లైక్ అక్కడ తిరుపతిను నేను తిరుపతీ వెంకటేశ్వరల స్వామి గుడికి మేం చిన్నగ ఉన్నప్పుడు వచ్చినం. మళ్ళీ ఇక్కడ విజయవాడ కనకదుుర్గమ్మకాయిర్ వచ్చనం
మ్హు
గుడికి
ఉమ్ ఓ కనకదుర్గం అది విజయ్వాడకదండి
ఆ విజయవా విజయవాడ కనుక దురుగమ్మ
ఆహా తిరుపతి తిరుమలాకి కూడా వచ్చారు
ఆ తిరుపతిగిన వె వెళ్ళినం తిరుపతికి నేను టెన్త్ లో ఉన్నప్పుడు ఆ ఫ్రీ ఫ్రీ గోచ్చినాం అప్పుడు మాక్ టెన్త్ ఫ్రీగా తీసుకొచ్చిరూ జల సాధన గురించి అని తీసుకొచ్చిరు త్రీ డేస్ అక్కడ
ఆహా
ఫు ఫూడ్డూ ఇగ అన్ని అల్లయే ఇగ
అవున్లేండి
ఉ ఫుడ్డు అన్నీ అక్కడనే పెడు ఆ అంటే తిరుపతిల గాదు ఇక్కడ్ నుంచి తీసుకోపోతప్పుడ్గిన అంత ఖర్చ్ అంతా వాళ్ళదే తీసుకుపోయినోళ్ళదే ఉన్నదన్నట్టు ఆ టూర్ లాగా తీసుకపోయింరూ
ఆ అదే టూర్ అయితే అన్నీ వాళ్దే కదా
ఉమ్ తీస్క వెళ్ళిరూ
టెన్ డేస్ బ్యాక్ వెళ్ళుండను నేను టూర్ లాగే వన్ డే మార్నింగ్ ఫోర్కి బయలుదేరాము కర్ణాటక
కర్ణటక ఎల్లవా
ఉమ్ కోటిలింగాలా తెలుసా ఆ ఆ ఆ ఆ అక్కడికేళ్ళాను
హ్మ్
అక్కడ నుంచి కొన్ని కొన్ని దేవుళ్ళు ఉన్నారు వినాయక స్వామి బంగారు తిరుప్ పతి అనే టెంపులు అంతర గంగా అని బలే ఉన్నిందండి ప్రతి ఒక టెంపులు ఒక చరిత్ర అండి అక్కడ
మామూలు గుండదు చరిత్ర
భోస్వామి అక్కడ రాముడు దే దో లవ కుశ ఏదో జరిగిందంట ఎన్నో ఏళ్లు చెప్పలేమ్ ఉహ్ ఆ టెంపుల్ అయితే చాలా గ్యాపోచ్చి గోపురాలంతా అస్లు ఉందంటే ఉందన్నట్టు అనిపిస్తాంది కానీ లోపల ఎంతో పెద్ద శివులింగం తెలుసా చాలా పెద్దది
అవునా ఉంటాయి చాలా ఉంటాయి గుడులు మనం చూడనియి చాలా ఉంటాయి మనం అందులో ఒక ఒక చిన్న ఒక గోరంత చూసినంత అయింది అన్ని సుడాలంటే అన్ని సుడాలంటే మనకి
ఏ మన జీవితం కూడా సరిపోదండి
ఆ ఆ అవును సరిపోదు అసలు
సరిపోదు కానీ అక్కడ ఉండే ఆ ఆ శివుడు శివలింగం మాత్రం చాలా పెద్దదండి
హు
ఎంత పెద్ద అంత రాయితోనే పెద్దది చెక్కారు ఎన్నో యుగా ఏ ఆ చె క్కి పెద్దది అక్కడ పూజలు లేవు పునస్కారాలేవ్ పూజారి లేరు ఏమి లేరు అంటే పండగ అన్నప్పుడు చేసేట్టుగా ఉన్నారు మేము మాములప్పుడు పోయాము
మాము మాములుటయాన వెళ్ళినట్టుంది
ఆ
వేరే గోపురం సైడ్ అమ్మవారు ఉన్నారు అక్కడయితే ఉన్నారు పూజారి ఇక్కడయితే శివలింగం లోపల ఏమి లేదండి కానీ చాలా పురాతనమైన టెంపుల్ అది ఏదో రాముడిది లవకుశ ఏదో జరిగిందంట అక్కడ
రాముడిలవకుశ రాముడు లంకకెళ్ళిందా ఏంటి
ఆ లంకకెళ్లిందొ ఏదో ఆ సీతది వాళ్ళ ఇ
అదే రాముడు సీత త లంకకెళితే అరణ్య మాసం వదిలి అడవిలో పోతా ఉంటారు కదా
అది అడవి లో వెళ్ళింది ఇది వచ్చి ఏదో అక్కడక్కడ ఏదో ఒకటి జరిగిందంట రాముడి సీతదే సంబంధించింది అక్కడ కొండ పైన వన్ అవర్ అవుతుందంట వెళ్ళడానికి రావడానికి
అమ్మ
ఆ అక్కడొచ్చి ఏదో ఒకటి ఉంది ఈ ఈ టెంపుల్ కి సంబంధించిందే
ఆ
అక్కడికి వెళ్ళాలంటే టైం కుదరదని పైకి వెళ్ళలేదు
అంటే ఫ్యామిలీతో ఎట్లా ఫ్రెండ్స్తో వెళ్ళిరా టూర్ లాగా టూర్లాగ వెళ్ళిరా ఉహు నేను కూడా గోవాకి వెళ్ళడి ఉంటేంది మేము గోవా బీచ్కి వెళ్ళాం ఆ కాదు కాదు గోవాకి ఫ్యామిలీతోను వెళ్ళలే టూర్ టూర్ కి వెళ్ళినాం మేము ఒక రెండు మూడు వందల మంది వేరే దాంట్లో ఉండే అల్లు నా మాకు సెలెక్ట్ అయిపోతే మమ్మల్ని ఫ్రీగా తీసుక పోయరు అన్నట్టు
ఓహో లక్కీ ట్రిప్
ఆ అట్లా తీసుకెళ్ళరు మేం మేము మా సైడ్ నుంచి ముగ్గు ముగ్గురమ్ ఫ్రెండ్స్ వెళ్ళాం అన్నటు ముగ్గురం సెలెక్ట్ అయినాం వెళ్ళినాం త్రీ డేస్ ఉన్నాం అక్కడ అక్కన్నె ఆ బీచ్ల ఫుల్ ఎంజాయ్మెంటు అంటే అందరూ ఉంటారు అన్నట్టే ఇగ ఫ్యామిలీ అంటే
బా అక్కడ మామూలుగా ఫ్యామిలీస్ పోరు అంటారు కదా గోవాకి
ఫ్యామిలీ అయితే ఏం బోరు చాలా వరకు అయితే ఫ్యామిలీ వొళ్ళు ఎవరు రారు అక్కడ అక్కడ అక్కడున్న కల్చరు అక్కడున్న ఏరియాను బట్టి చూస్తే బీచ్లు అన్ని బాగుండేయి వెళ్లరు అన్నట్టు ఫ్యామిలీ ఎక్కువ వెళ్లరు
ఉ
టూర్లకేళ్తారు వాటిలో మామూలుగా ఇంకా వాటర్ ఉంటది
కు అలాంటి డ్రెస్సులు వేస్తారు కదా అలానే ఉంటారా అక్కడ తిరుగుతా
అట్లనే తిరుగుతారు దమ్ముగా బీడలు అవి ఏమంటారు మామూలుగా సిగలేట్లు అవన్నీ అన్ని చేస్తారు అన్నట్లు అక్కడ అట్లనే ఉంటారు సినిమాలల్లా
అలా చేస్తే అంటే ఇబ్బందిగా ఉంటది కదా మనకి మనకి చూడ్డానికి అలా ఉంటది
పబ్లిక్ అట్లా అందువల్లనే ఫ్యామిలీలు అనేది ఎక్కువ ఎల్లరట్టుంది
ఆహా
అక్కడ బీచ్ మేము పోయినాము త్రీ డేస్ ఉన్నాం అక్కడ వంటలు అయితే మన సైడ్ ఉన్నట్టే లేవు మొత్తం సప్ప సతుకు దోసకాయ్ ఎక్కడెక్కడి వంటకాలు ఉన్నాయ్ అల్లా
అంటే అది వాళ్ళు వాళ్ళ ఇది కదా
ఆ కానీ మనం టైమింగ్ మేము అసలు మనది లేనే లేదు మన ఫుడ్డే లేదు అక్కడ అసలు అన్నం అనేదే లేదు రా అసలు అక్కడ పోయినాంక దోసకాయాలని
ఈ దోశ
ఆ చపాతి దోశ అరటిపండు ఆ మళ్లీ ఇగ కర్రీస్ ఏమి ఉండవు ఇగ ఆల్లా అన్ని ఆ చాపలు ఉంటాయి కదా అక్కడ చాప చేపలు ఆ అక్కడనే బీచ్‌లో పట్టిన చేపలే అయి తేస్తారు పచ్చివే కాల్చి ఆడ పెడతారు
ఆ
అవే పెడతారు